హలో హలో ఆ బాగున్న అండి మీరు బాగున్నారా
అహ్ బావున్నా మీ వాయిస్ కొంచెం తక్కువగా వినిపిస్తుంది
ఆమ ఏమో అండి మరి ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు ఓకే
ఏం జేస్తున్నారండీ
ఏం లేదు ఇప్పుడే తిన్నాము తిన్నారా మీరు
ఆ నేనప్పుడే తిన్నా అండి టూ ఓ క్లాక్
ఆహా నేను మాము ఈరోజు పప్పు చేసినాము టమాటా చట్నీ అండ్ అందులో గోంగూర చట్నీ
ఉమ్ అవునా అండి
ఉమ్ మీరేం తిన్నారు
నేను దొండకాయ ఫ్రై తిన్నా పప్పు తినండి
అవునా ఈరోజు ఇప్పుడు గూడా ఏంటి తెలుసా స మా వైపు ఇది రెయిన్బో వచ్చింది
అంటే ఇంద్రధనుసా
అవును
అవునా
అది నార్మల్గా ఇట్లా సగం ఇట్లా రెయిన్బో ఎట్లా వస్తది నార్మల్గా అట్లా వస్తుది కదా అట్లా గాకుండా సూర్యుడిది చుట్టూరుత అంటే రౌండ్ కనిపిస్తుంది సూర్యుడు చిన్నగా కనిపిస్తే సూర్యుని చుట్టూ మొత్తము రౌండ్ అన్ని కలర్స్ తోటి రెయిన్బో వచ్చింది
అవునా
అహ్ అది నేనయితే ఫస్ట్ టైమ్ చూస్తున్నా నార్మల్గా ఇట్లా ఆ బయట పనిండే అయితే ఇట్లా బయట చూసుకుంటూ ఇట్లా సూర్యుడు ఈ రోజు వెళ్లిండు నిన్న వర్షం పడ్డది అన్నట్టు మాకు
అవునా
ఆ వర్షం పడుతే నార్మల్గా ఈ ఈ రోజే సూర్యుడు అచ్చిండు అని ఇట్లా చూస్తాంటే సూర్యుడు చుట్టూ రౌండ్ గా ఇంద్రధనస్సు ఉంది
మాకు మరి వర్షం ఏమి లేదండి మామలుగా ఎండకోడుతుంది కాగానీ అట్లా లేదు మాకు బే మరి
ఉహ్ నిన్న బా వర్షం పడ్డది అయితే ఇక వర్షం మళ్ళా ఇప్పుడే సూర్యుడు ఎళ్తున్నాడు కదా
ఆ
అట్లా దాని వల్ల గావచ్చు అని రౌండ్ ఇంద్రధనుస్సు అచ్చుడు అయితే ఇదే ఫస్ట్ టైం
అవును లేకుంటే ఆఫే అస్తది ఇట్లా
ఆ ఆఫ్ వస్తది ఇది మళ్ళా ఇప్పుడు ఆఫ్ అచ్చినా కూడా అట్లా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అట్ల ఉండి పోతది కానీ ఆ వన్ అవర్ వరకు ఉంటది కానీ నేను పన్నెండింటికి చూసిన ఇప్పుడు రెండున్నర అయితుంది ఐ
అవును ఏమైనా గ్రహాలు విగ్రహాలు ఉన్నాయా మ
అట్లేమీ లేదు ఇది సూర్యుడిది వెలుగు వల్ల అట్లా అవుతుందనట్టు వర్షపు నీరు అందులో కిరణాలు అట్లా సంథింగ్
అవునా అంటే మాకేయ్ ఎండ కొడుతుంది స్తుంది కాని అట్లేమి లేని మరి రెన్బో
అహ్ నిన్న మీకు వర్షం బడిందా
నాకు వర్షంపడలేదు అండి నిన్న మబ్బ అయింది గాలి బాగా అచ్చింది య లేదు
అవునా మాకు ఫుల్ వర్షం వచ్చింది నైట్ ఇద పొద్దున అసలు నిన్న ఈరోజు మొత్తం మబ్బుగానే ఉండే అసలు ఎండనే లేకుండే
అవునా మాకి పొద్దున ఎండ వెళ్తాంది ఈవినింగ్ అయితే మా బైతంది వర్షం మచ్చటట్టు అవుతుంది కానీ వర్షం రాలేదు మొన్న ఎప్పుడు వచ్చింది బాగా వర్షం వచ్చింది మరి
అ అవును ఈ సిటీలలో వర్షం పడితే ఏం ఉపయోగం అండి అదే రైతులు ఇప్పుడు వి విత్తనాలు పెట్టే టైం కదా అక్కడ పడితే బాగుండు బాగా కొన్ని ప్లేసెస్ అయితే ఇప్పటి వరకు అసలు వర్ష ఈసారి పల్లె
ఇప్పుడు పడేకాడ వర్షాలు పడతానయట పడనిజాగల పడతలేవట
ఆ అదే కదా అవసరంలేని దగ్గర
వర్షాలు పడుతన్నాయి అవును ఆ వర్షం ఉన్న దగ్గర ఇప్పుడు వరి వేస్తారు పత్తిఏస్తారు అలాగ విత్తనాలు పెట్టేటప్పుడు వాళ్ళకు వర్షం బాగా అవసరం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చెరువులు గుంటలు అన్నీ ఎండి ఉం టనే కదా వరి గిరి పత్తి అవన్నీ అసలు వర్షాకాలం అన్నట్టే గాని వర్షం అసలు ఈట్ల వస్తాంది అట్లా పోతోంది
ఉమ్ అయినా ఇంకా వచ్చేది ఉంది గాని అసలు జూన్లో ఇక స్టార్ట్ కావాలి ని ఇంకా కొంచెం లేట్ అనుకుంటా
అవును లేకుంటే జూను సెకండ్ వీక్లో ఆల్మోస్ట్ ఫుల్ వర్షం పడేయాలి ఇంత ముందు ఒకసారి టెన్ డేస్ వర్షపడ్డది గుర్తుందా అంటే అది టూ త్రీ ఇయర్స్ అవుతుందేమ
ఎప్పుడు
ఓ టూ త్రీ ఇయర్స్ అయితంది కావచ్చు టెన్ డేస్ ఇడువక వర్షమే కొట్టుకుంటుండే నాన్ స్టాఫ్
అంటే కంటిన్యూస్గా అసలు ఒక్క రోజు కూడా అంటే తుప్పుడు తుప్పుడు అయినా కూడా పడు స్తా ఉండే అన్నట
ఆ అవును అది ఎప్పుడు బాగా కష్టం ఉండే బయటికి వెళ్ళడానికి కానీ
అవును అంత బురదలు బట్టల ఆరవు ఏం ఆరవు
అవును మొత్తం మీద ఎట్లా అంటే బయటకి వెళ్ళడానికి లేదు ఏం చేయడానికి లేదు ఎక్కడ కుంటలు ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ మొత్తం ఫుల్లు వర్షం మొత్తం నిండిపోయినాయి అపట్ల
బ్రిడ్జులు కూడా మొత్తం తెగిపోయినాయి
అవునవును ఇక బాగా వర్షాలు వస్తే ఈ బ్రిడ్జ్లకు కొంచెం ప్రాబ్లం
అవును రెయిన్బో చూసిర్రా మరి చిన్నప్పుడు
ఆ చూసినా అండి అంటే ఆఫే చూసినా పుళ్ళు చుల్లే
ఆఫే ఎప్పుడు మనం చూస్తాం ఇదే దో ఎట్లనో సడన్ గా ఇట్లా అచ్చినట్టున్నది గానీ
ఏమా అండి మరి ఎక్కువ అయితే వర్షం పడి ఎండ కొడితే రెయిన్బో కంపల్సరీ వస్తదటారు మరి
అవునవును ఇట్లా చేతులు చూపెట్టద్దంటరు తెలుసా
అవును అవునవును అంటారు
ఎందుకు
ఏమా అది ఇగ మనకు కూడా తెల్వది పెద్దవాళ్ళకే తెలుసు
ఆ చేయి తెగుతది వేలు తెగుతుది వేలు చూపెట్టద్దు అనేవాళ్ళు
అవును అందరూ ఇగ పెద్దోళ్ళు అనేటోళ్ళు కానీ ఎవరూ పాటించేటోళ్ళు కాదు పెట్టేటోళ్ళు చూపెట్టేటోళ్లు చూపెట్టేటోళ్లు
ఆ చిన్నప్పుడు అది అస్తే మస్ట్ హ్యాపీగా చూసేటోళ్ళం ఇప్పుడు కూడా వావ్ రౌండ్ గా ఉంది అని నేనైతే ఈ ఫోటోలు ఫుల్ తీసినా
అవునా ఇంగా ఎట్లా ఉమ్ అప్పుడు మంచిగుండేదండి ఇప్పుడే అంతా జనరేషన్ మారినకొద్దీ అన్నీ అయిపోతాన్నాయి
ఇంకా వర్షము ఎండ ఎప్పుడైనా ఒకసారి రావడం చూసారా
ఆ చూసినా అండి ఎన్నోసార్లు చూసినా
అవును ఇటు ఆ ఎండ కొడుతనే ఉంటది పర్షం పడుతానే ఉంటది ఆ అప్పుడు
పంజి మంచిగా అన్పియ్యదు అంతా కుక్కలు మొరిగినట్టు అన్పిత్తాయి ఏదో ఏదో అంటారు
కుక్కనా కాదు అది ఒక సామెత అంటారు అప్పుడు
ఏది
కుక్క నక్కల పెళ్ళి అయితది అంటారు
ఆ ఆ కుక్క నక్కల పెళ్ళి సారీ
ఆ ఎక్కడనో కుక్క న క్కల పెళ్ళి అయితున్నట్టుంది అందుకనే ఎండా వర్షం ఒకేసారి వస్తుంది అనేవాళ్ళు
అప్పట్లో బాగా ఉంటే నేను చిన్నప్పుడు ఉండంగా అట్లా ఎండ ఈ వాన మిక్సింగ్ బాగా కొట్టేటి
అవును మనం స్కూల్ నుండి పోయి అచ్చుడి తోటే అట్లా అప్పుడప్పుడు చూసేటోళ్ళం
అవును
ఆ రాళ్ళ వర్షం వచ్చిందా
ఆ వచ్చిందండి వచ్చింది వచ్చిందండి ఓన్లీ అది ఎక్కువ సమ్మర్ లోనే వస్తాది అండి ఈ వర్షాకాలంలో రాదు ఎక్కువ ఇప్పుడు ఎ
ఎండింగు వర్షాకాలం స్టార్ట్ ఇంగా అట్లానా
అట్లా కాదు ఇప్పుడు మే లో మే ఉందా మేలో జూన్ ఫస్ట్ వీక్ లో అట్లా వర్షం వచ్చింది అనుకోండి కంపల్సరీ కే ఇగ వాళ్ళ రాన పడతదట అంటే మే లైతే పక్కా పడతాదట
ఆహా మాహో మే స్టార్టింగ్ లో వడ్డది అంటే సెకండ్ వీక్ అనుకుంటా
అవును ఆ
ఊమ్ ఫుల్లు ఏ అంటే నార్మల్గా చినుగులస్తే రేకుల ట్లా ఉంటాయి ఏదో బండలు వడితే అట్లుంటయి ఇట్లా చూస్తే అం టే మొత్తము మల్లె పూలు వరిసినట్టు రోడ్డు మొత్తము ఇట్లా వైట్ వరుసినయి చేతిలో తీసుకుంటే అమ్మమావి రాళ్ళు న పుట్టినప్పటి నుంచి మొన్నా ఈ ఇయర్ లో చూసినా మేలో అసలు రాళ్ళ వర్షం అంటే అవునా నేను చేతిలోకి తీస్తున్న వాటిని తినచ్చా
ఏ అవి ఎక్కువ తిన్నారూ అన్నది
ఏమో తింటే మంచిది అంటా కదా
ఏం మరి మనకు తెలియదు మే ఎప్పుడ వినలేదు ఎవరు కూడా అనలేడు నేను వినలేదు
నాకు తెలిసిన వాళ్ళు చెప్పిరు అది తింటే రోగాలు పోతాయి ఒకటైనా సంవత్సరానికి ఒకటైనా అవి మింగాలే సంథింగ్ అన్నారు అయితే
అవునా తిన్నార మరండి
తిన్నా కానీ ఏమని తెలిసింది తెలుసా అవి కొన్ని శాస్త్రవేత్తలు ఉంటారు కదా సైంటిస్టులు
అవును
వాళ్ళు మన ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా కొన్ని రసాయనాలు కలిపి మేఘం లెక్క ఇక్క పైకి పంపించి వాడి నుండి అచ్చి వడ్డాయి అంటా మున్న మేలో పడ్డాయి అయితే
అవునా అంటే ఎక్కువైతే రాళ్ళ వర్షం ఎప్పుడు కానీ సమ్మర్లో పడ్డదంటే వర్షం పడితే కంపల్సరీ రాళ రాళ్ళ వర్షమే పడుతుంది అంటారు మరి
ఆ అది తినద్దు అవి ఏమేమో కెమికల్స్ కలిపి తయారు చేసింది అని నెక్స్ట్ డే ఇట్లా పేపర్ లో వచ్చింది
అవునా
ఆ సైంటిస్ట్లు ఇట్లా వదులుతున్నారు అట్లా అద్ ఆ అందరు ఇద కుంటున్నారు గాని అని అచ్చింది
నేను నేనైతే ఎప్పుడు తిడ్లే అనమాట ఈ సమ్మర్ల ఎప్పుడు ఎక్కువ సమ్మర్ లేనే వర్షం మేబి సమ్మర్ల ఎక్కువ రాదు వస్తే మాత్రం రాళ్ళ వర్షమే వస్తదిగా లేకుంటె ఫుల్ గాలి అస్త ది రాళ్ళు పడతయి వర్షం కూడా అస్తది
అంత పై నుండి అది ఎంతో పెద్ద ఫుల్ ఐస్ గడ్డ అయి ఉంటది అది భూమి మీద అ చ్చ వరకు ఇంత చిన్నగా అయితది
అవునవును అదీ మస్తు అది పెద్దద వచ్చి పడితే మంచ చిగ తట్టుకోలేడు
అదే ఆ డైరెక్ట్ అంత పెద్దదే మన రేకుల మీద స్లాప్ ల మీద పడితే మన ఏ పెద్ద ఇవన్నీ పలిగిపోతాయి
అవును అది అక్కడికి ఎళ్ళి కరుపుకుంటా కరుగుకుంటా కరుగుకుంటా కరుగుకుంటా ఎంత చిన్నగా వత్తదనీ ఇంత గోలి లెక్క ఉంటది సేమ్ కొంచెం పెద్దగా గుడా పడతాయి అప్పుడప్పుడు
చినుకులుగూడ వర్షం గుడా అంతే అనుకుంటున్న మరి
అంత చినుకులు గుడా దొడ్డు దొడ్డు చినుకులు కూడా పడతాయట
అవును అంటే పై నుండి వచ్చేటప్పుడు ఇగా అవి చిన్నగా అయితయేమో
ఆ కావచ్చండి మరి పైన ఎంత పెద్దగానో ఇంత పై నుంచి ఎంత పెద్దవి అతయో గాని ఇక్కడ మనం చూసే వరకు అయితే గింతే చిన్నగా అనిపిస్తయి
ఆ ఒ ఒక్కొక్కసారి పెద్ద చినుకులు వాడితే అవి ఇంకా పెద్దగా వస్తయి వస్తాయి అనుకుంట పైనుంచి ఒక్కొక్కసారి అంటే ఎక్కువ వర్షం రాదు పెద్ద పెద్ద చినుకులే కాని స్టార్టింగ్ ఇట్ల పెద్దవి పడతా ఉంటయి ఆ చిన్నప్పుడు అయితే ఇగ
సైజ్ చిన్నగాయీ చిన్నగ చిన్నగాయి అనిపిస్తది మనకు ఎట్లా తె స్తే అంటే ఆమ్ ఇక్కడ స్తంభం ఉందండి లైట్ ఉంటది చూడండి
ఆహా
లైట్ దగ్గర ఉండి చూస్తే ఆ చినుకులు ఎంత సైజ్ వతన్న అప్పుడు కనిపిస్తాయి మనకు నైట్
ఆ అవును అ అవును కొన్ని దారం అంతా సన్నగోస్తయి
అదే అదే ఇప్పుడు మనకు అయ ఇక్కడ మనకు పోళ్ళు ఉంటయి కదా ఎల్గ ఎలక్ట్రికల్ యి దాని కింద ఉంటే మనం క్క నుంచి చేస్తే అది ఎంత దొడ్డు వస్తంది ఎంత సన్నగోస్థందని లైట్ ఫోక్స్కు నైట్ కనోస్తయి అంత సైజు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి వర్షంరంగా
అవును నేను చూసినా గని దాని కింద నిల్చోలే అన్నట్టు
నిల్సోని పక్కన ఎక్కనైన చూస్తే ఇంటి దగ్గర బయట ఎక్కనన్న పోలుంటే లైట్ కనిపిస్తది కదా అప్పుడు చూస్తే కనిపిస్తది అది ఎంత స్పీడ్ అతంది స్లో వత్తందా మామూలుగ ఇట్లా కనబడది కదా మ్
ఇంకా ఇది వర్షం ఆ ఓకే అండి
ఒకే బాయ్ బాయ్